చెప్పు బాగున్నా నువ్వు బాగున్నావా
బాగున్నా చూసి ఎన్ని రోజుల అవుతుందో నిన్ను
అవునా ఎప్పుడొస్తవ్
వస్తావుగా ఫోర్ డేస్ తరువాత ఇంటి దగ్గరున్న
ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇంటి దగ్గర
ఊరికినే ఉగాది పండుగని ఇంటికి వచ్చి
ఎందుకు ఉగాది పండగ నీకు హలిడేస్ అయిపోలే
అయిపోయినై గాని నాకైపోలేదు నాకు ఇంటి దగ్గరూండి రావాలని లేదు అందుకే
అవునా ఎందుకు మీ మమ్మీ అంతగానం మంచిగా చేసి పెడుతుందా వంటలు నీకు
మమ్మీ
అంత మంచిగా వంటలు చేసి పెడుతుందా నీకు అంటున్న ఎందుకు ఏమేం చేసింది వంటలు ఏమేమి చేసి పెడుతుంది వంటలు
మా మమ్మీయా ఉగాదికి పూర్ణాలు చేసింది మటన్ కర్రీ చేసిందిే
ఇంకేం చేసింది
మొక్కజొన్న బూరెలు చేసింది
ఎట్లా చేస్తారవి
మొక్కుజోన్నలు ఉంటాయి కదా లేత మొక్కుజోన్నలు లేత మొక్కజోన్నలు
ఆ
లేత మొక్కజొన్నల్ని ఒలిచి గ్రైంన్ చేస్తారు దాంట్లో బెల్లం వేస్తారు దానికి సరిపడంత బెల్లం వేసి గ్రైండ్ చేస్తారు మొత్తం మెత్తగా స్వీట్ ఆ మెత్తగాదా ఆ పేస్ట్ ని తింత చేసి గారెల మాదిరిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు
అహా ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే స్వీటేనా అది ఇంతకీ
స్వీట్ అప్పలు
ఆ ఇంకేం చేసింది
ఇగ భక్ష్యలంటే మీరు భక్ష్యలు అంటారు మేము పూర్ణాలు అంటం
పూర్ణాలంటే ఎట్లేస్త
పూర్ణాలంటే ఈ పచ్చేనగపప్పు ఉంటుందిగ గ పచ్చెనగపప్పు బెల్లం కలిపి అ నానబెట్టి రుబ్బు తరు రుబట్ టం గ్రైండ్ చేయటమో చేస్తారు చేసి మైదా పిండి ఉంటుంది కదా మైదా పిండి తోటి ఫై నా ఇంత్త ఇంతీంత చేసుకొని ఇంత వెడల్పు మైదా పిండితోటప్ప చేసుకుొని దాంట్లో ఇ ఉండబెడుతారు ఇది పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారు బాల్స్ మాదిరిగా అది నూనెలేస్తారు అదిే పూర్ణం చపాతీలు మీరు చేసేది భక్ష్యాలు మేము పూర్ణమి ట్ల చేస్తాం బాగుంటుంది అదే టేస్ట్ అది ఇది ఒక
ఉగాది పచ్చడి చేసిందా మీ మమ్మీ
ఆ ఉగాది పచ్చడి ఫేమస్ ఉగాది పచ్చడి చిన్న మామిడికాయి పిందుంటుంది కదా కాయ వేప పుత చింతపండు ఉప్పు కారం ఆ ఇంకేమిేస్తారు అత్తిపండు
అట్టిపండేస్తారా స్వీట్ కోసం అటిపండేస్తార అరటిపండు వేయ్యరు
ఏమొ మరి మా ఊర్లోనే గానీ అవి షెడ్ రూ చులు ఆరు రుచులు
ఉగాది పచ్చడి ఆరోోజు ఎందుకు చేస్తారు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో ఆ రోజు చెప్ప
కొత్త తెలుగు వా తెలుగు సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం అక్క ఉగాది స్టార్ట్ అవుతదంట నూతన సంవత్సర లో అన్ని కష్టాలు సుఖాలు అవన్నీ మంచిగా సమానంగా తీసుకోవాలని మనిషి అట్లా ఆరు రుచులు లాగా పెట్టి పచ్చడి చేసి తింటారు. అంటే ఆ ఇయరు మొత్తం ఇవన్నీ వస్తయి ఇవన్నీ తట్టుకో అని ముందే
నీకు పంచాంగం చెప్ప నీకు
అన్ని చెప్పు మా ఊర్లో చెప్తరు ఉగాది రోజు మేము అందరం గుడి దగ్గరకు పోయి పంచాంగం ష్ వింటాం.
అవునా ఎవరు చెప్తారు
అయ్యగారులు గుళ్లో అయ్యగారులుంటరు కద
ఊ ఎంతమంది పోతే అంతమంది చెప్తారా
క్కలికి చెప్పటం కాదు రాసులు రాసుల వారీగా ఈ రాశి ఉన్న వాళ్ళకి ఇ ఇయరు ఇంత ఆదాయం ఇంత వ్యయం అంత ఉంటుందని చెప్తరు
ఉహు
అండ్ ఆ మళ్ళీ ఇది కూడ చెప్తరు ఈ ఇయరు ఈ వచ్చే సంవత్సరం పొలాలు ఎట్లా పండుతయ్ వర్షాలు ఎలా వస్తయ్ అవి చెప్తరు అవి చెప్తరు యుద్ధాలు వస్తయా లేవా అది అంచనా వేసి చెపుతరు ఏమో ఈసారి పంచాంగ శ్రవణం నేను ఇంలేదు
ఓకే
ఎవ్రీ టైం అయితే అక్కడ ఉం అదే ఎవ్రీ టైం అయితే వింటాం.
మరి శ్రీరామ నవమి కి పోతున్నావా వస్తున్నావ ఇడినే ఉంటవా ఎట్లా
శ్రీరామనవమికి పోవటానికి వీలు ఉండ
మీ ఊర్లో శ్రీరామనవమి ఎట్ల చేస్తర్
మంచిగ చేస్తరు చిన్న భద్రాద్రి అంటారు. ముత్తారం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు మన ముఖ్యమంత్రి పాత కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. అండ్ ఈ ఇయర్ కూడా రేవంత్ రెడ్డికి ఇన్వైటేషన్ ఇచ్చారంట.
హుమ్ హుమ్ ఆహా
వస్తరు
ఊర్లో అందరు వస్తార
చుట్టుపక్కల నాలుగైదు ఊర్లో వాళ్ళు వస్తారు. పెద్ద జాతర జరిగిద్ది. నైట్ ఆ మార్నింగూ అక్కడ ఆ భద్రాచలం దగ్గర జరిగిన పెళ్లి జరిగిన తర్వాత తలంబ్రాలు ఉంటాయి కదా. ఆ తలంబ్రాలు మా ఊరికి పంపిస్తారు.
ఎట్ల
పార్సల్ ఎవరో ఒకళ్ళు వచ్చి అట్లా ఇస్తారు పం ఇప్పిస్తారు అక్కడ వాళ్ళు ఇక్కడికి ఆ తలంబ్రాళ్ల తోటి ఇక్కడ కళ్యాణం చేస్తారు నైట్
అవునా
అదా నైట్ అందుకే రీజన్ ఏందంటే నైట్ దానికి అక్కడ భద్రాచలంలో ము ముందుక్ తె మార్నింగ్ అయిద్ది కాబట్టి ఆ వచిన్ ల తోటి వీళ్ళ పెళ్ మళ్ళీ చేస్తాయి నైట్ జాతర ఉంటుంది. మొత్తం బొమ్మలు, తినుబండరాలు అంతా మొత్తం ఆ అరౌండ్ టూ కిలోమీటర్స్ వరకు పెడతారు అవన్నీ.
యిండు ఆ
అదంతా ఎక్కడ లేని జనాలు వస్తారు. అన్నదానం పెడతారు. పానకం ఇస్తారు.
నువ్ పిలిసినవ్ తిండి కోసము వు కదా దేవుని మొక్కడానికి కాదు కదా పోయ్యేది
దేవున్ని మొక్కుతవ్ దేవుని మొక్కు వాటిది పులిహోర పెడతారు ఇంకా బాగుంటది పులిహోర
అండ్ ఆ జాతరలో గాజులు బొమ్మలు చైన్స్ అవన్నీ మస్తుంటాయి తిరిగి తిరిగి చూడచ్చు చేయిన్ చెస్ బోర్డులు అటువంటివి తెచ్చుకుంటే కానీ గాజులు అవన్నీ తెచ్చుకోండి
ఊర్పిల్ల లెక్క ఉండడం ఇష్టం ఉండదా ఆహా మీరు షాప ఆ జాతరలో మీరు షాప్పెట్టి అమ్మతారా జాతరలో
జాతరలో మేమేం పెట్టం మేము ఎందుకు పెడతాం
అడుగుతున్నా అంటే తెలుసా బెండు బత్తీస్ అంటే తెలుసా తెల్వదా జాతరలో బొంకులకాడ అమ్మతార్ చూసా పింక్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ ఉంటాయి మీలే ఏమంటారు
చిలకలు మేమనేది ఆ
చిలకలు అంటే అవంటారా మీరు ఆహ
పింక్ వైట్ అదే తీయగుంటాయ్ పంచదార ప పటికు మాదిరి అవి చిల కల అంటం మేము
మేం బెండు బతీసలంటాం
ఓకే అవి బాగుంటాయ్ తెల్ల తెల్లగ ఆ ఆ నాకు ఇష్టం నాకు తింట వా ఆహా తింటా అండ్ బొంగులు దగ్గర తెల్ల తెల్లగా ఉంటాయి ఇంకా అవి బాగుంటాయి రౌండ్ గా ఉంటాయ్ అవి బాగుంటా
అవి దేవుని ప్రసాదాలు దగ్గర కూడా దొరుకుతాయి అవి మీరు అవి చిన్నగా ఉంటాయి కదా తెల్లవి నముల్తంటర ఏమంటారు వాటిని
చిన్న పంచదార మాదిరి
పంచధారటైపే పెద్దగిట్లా కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంటది ఏమంటారు వాటిని మీరు మేము నవ్వేతంటాం హ మీ నాన్న మాలేస్తాడా ఎప్పుడు
మా డాడీ మాలా ఏసిండు గాని రెండు సార్లు ఇప్పుడు ఎయ్యట్లేదు అయ్యప్ ప్ప మాల జ్యోతికేస్తారు లేకపోతే అం తకంటే ముందు మొన్న మొన్న జనవరి లో మా డాడీ శబరిమలై వెళ్ళొచ్చిండు ట్రిప్స్ సెవన్
అక్కడ ప్రసాదం తిన్నావ
ప్రసాదం
అక్కడ ప్రసాదం తిన్నావా నువ్వు అంటున్నా
ఎవ్రీ ఇయర్ ట్రైస్ తింటా నేను అబ్బా సూపర్ ఉంటది ఆ ప్రసాదం వెదరు బొంగులుతో చేస్తార నే విన్నా వెదురు బొంగులు నుండి ఒచ్చిన బియ్యం తోటి వెద్ బ్యాంబో స్టిక్స్ ఉంటయా బ్యాంబో ట్రీస్. వాటి నుండి తయారు చేసిన బియ్యం తోటి చేస్తారంట హ్మ్ అది బాగుంటుంది
హ్మ్ ఇంకా హల్వా దిన్న
హల్వా గూడా బాగుంటుంది కళాకండ్ అంటాం
కళాకన్ గాదు హల్వా
హల్వా నా అదే ఆ రెడ్ కలర్ అన్న, బ్లాక్ కలర్ అన్న ఉంటది. అది గూడా బానే ఉంటది, గాని నాకు అంతా అనిపించదు, నచ్చిద్ది. కానీ అంత ఏం అనిపిచదు అది ఇట్లా సాగిద్ది
అంతే అంతే ఏమ అనిపిచదు నువ్వు ఏదో బనానా చిప్స్ తిన్నావా
బనానా చిప్సా తిన్న
ఎక్కడ
ఇకడ లక్కీ బేకర్స్ దగ్గర
అక్కడ బాగుంటాయ్ బనానా చిప్స్ అక్కడ బనానా చాలా తియ్యగ ఉంటది కేరళ సైడ్
కేరళ సైడు కొబ్బరి బోండాల్లో వాటరు లీటర్ వస్తాయంటా పెద్ద పెద్దగా ఉంటయంటా ఒకా ఒక్క కొబ్బరి బోండా దాగితే కడుపు నిండిపోయిద్దంట
చాలా మంచిగుంటద్, తియ్యగుంటది వాటర్. ఇంకేంటి విశేషాలు
చెప్పాలి
ఏం జెప్పాలి ఇగ నువ్వే ఎప్పాలా
సరే మరి ఉండనా తర్వాత చేస్తా ఏంలే పనుంది ఊమ్ ఏం లేదు వర్క్ ఒకా సేన్మెంట్ ఉంది
ఏం అసైన్మెంట్
హెచ్ సి అసైన్మెంట్ సా ఓబీ అసన్మెంట్ ఉంది ట్వంటీ సిక్ సొ లోపే సడ్మిట్ జేయాలి ఏమో మా గ్రూప్ లో బె టిన మేము ఫస్ట్ ది గూడా ఇవ్వలేదు
నన్నా అంతకు ముందు ఇచ్చేసినం ఓబీ
మళ్ళీ ట్వంటీ సిక్స్ లోపూ లోనే ఇవ్వాలని చెప్
అదే అనుకుంటా మేబి ఎక్స్టెన్ చేసినట్టుంది
నేను ఇవ్వాలి నేను ఇవ్వాల రాస్
రాయలే ఇంకా నీక్ బాగా తెలివి ఎక్కువైతుంది
తెలివి ఎక్కువై